ఏం చదవత్తున్నవ్ అక్క కట్టేశావ్
అది క కట్టయ్ కట్టే అయిపోతుంది చిగినల్ ప్రాబ్లెమ్ కద్ దా
ఆ అద ఇంకో ఏజ్ ఎక్కువ ఉండాలం బ్యాక్ లాగ్ పోస్టులు పడిని కదా
అవునవును
ఏజ్ ఫార్టీ ఎబో ఉండాలంటే నా ఇది ఎంప్లాయ్మెంట్ రీష్ టేషన్ ది ఇది ఉండాలంట ఎంప్లాయ్మెంట్ రిజిస్టేష్ న్ రిజిస్ట్రేషన్ సీనియర్టీ ఉండాలంట
అవును
ఆ మళ్ళీ ఇద ఉండాలంట ఏంటిది పర్సంటేజ్ ఈ మూడు ఉంటేనే చెప్పారంట
నేను నేను నేను నేను చేసాను ఓక్ దానే మా ఆమా అంటి చిట్లో పన్నప్పుడు ఏసాను టు థౌసండ్ టు లో మల్ మళ్లయిందె ఉమ్
పో ఎట్లా చెప్తున్నారు నాకు భయమేతుంది
వర్ద వర్షం పడితే కదా మబ్బు సిగ్నల్స్ బాగోలేవ్
ఉమ్ అదేలే ఏం కూర
ఇది గ టమాట పచ్ చెప్ ఎంకొలు
ఉమ్
స్ టమ్మాట చేతున్నాను అది భలే ఉంది ఊ ఈ ఉమ్ ఇవ్వెన్ని జన్నలో ఆ మావఊరి కయ, నా ఊరి కయ చిన్న చిన్న మొక్కలు కోసి రుబూ రుబ్బుకలు ఎతుకుంట
దే ఏ ను వంట చేయవా?
ఉమ్ లేదు విద్య, చేతను కనీ ఈ రజు, ఈ రోజు ఎలాగో వ వసం వసం తాతుంది మా నా మా నాన్న చేస్తున్నారు.
ఉహు
ఉమ్
అదే నే నేను ఎం మధ్యాహ్నం పూట నీకు కాల్ చేద్దాం అనుకున్న, దుర్గాకు చేసాను.
అహోవు
ఆ నీకు చేద్దాం అనుకున్నా, ఈ లోపు మా తాత తయ్యా మ్యారేజ్ బ్యూరో చెయ్ అన్నడుగుతున్నారు.
కాదునా న నాను అన్న ఈ ఎక్కువ చేయకూడదు నాలుగే చెయ్యాలి. ఓ అండి కాదునో నో ఎన్నో నాలుగు కన్నా ఎక్కువ చేసామనుకో డబ్బులు పడ్ చెప్పారు ఏమో మరి మనకు తెలిదు.
అదేలే, ఆహా నాలుగు కన్నా ఎక్కువ వెళ్ళవంట
అవును వెళ్ళవట కదా
ఉమ్ అయితే ఆ అయితే మ్ నేను చ నేను మూడేగా చేసిన అసలు నిన్న గుర్తుంది మూడే చేశాను.
అవునవును.
ఉమ్ ఆ ఇప్పుడు నాలుగోది కౌంట్ అయింది. అయితే కాతీయ మ్యారేజ్ బ్యూరో చూత్తారు, మధ్యాహ్నం మ మధ్యాహ్నం ఆళ్ళు తినేసారు. ఫోనులు చేసి, ఆ అబ్బాయికిఆ అమ్మాయి నచ్చితే, ఆ అమ్మాయి అబ్బాయి నచ్చట్లా ఆ అసలే దొరకట్లేదు రా దేవుడ అనుకుంటే, వాళ్ళకిళ్ళకి నచ్చదు, ఇళ్ళకి
నీది త్యకాల అదలే అవును ఇది ఏయ్ ఇది ఇది ఒకటే ప్రాబ్లమ్ ఈ కల్ నచ్చదు, ఆళ్ళ కీళ్లకి జరిగింది ఒకటోదే ఉమ్
చాలా చాలా, చాలా చాలా ఇబ్బంది గుంది.
అవు
ఆ ఎంత అంతకన్న నేను కామైపోయా
మరి ఇక
అయితే వాళ్ళతోనే మాట్లాడ, చాలా వరకు మాట్లాడతా ఆ నాకు ఇంకా తెలిదు నీ అంగ తాతకి ఇచ్చేస్తా.
అవు మ ఇంకా ఇంగిది ఇది మి మి మీ మీ పేతయ్య త మీ తాతయ్య ఏజ్ ఎంత?
తాతయ్య ఏజు సిక్స్టీ సెవెను.
ఎన్ని దివెన ఓ డెబ్బై కి అయిదే
అవును
ఆహా ఎందిది
చెప్పాలి స్వప్న అయితే ఇప్పుడు ఇప్పుడు ఏమి ఉందంటే అదే అందుకనే నీకు మ్యారేజ్ ప్రపో నీకు మ్యారేజ్ మీద ఇంట్రెస్ట్ ఉంద నిన్న నిన్ను అందుకనే అడిగా
ఉహు నా నాకుళ్ళ నీను ఇవ
అదే జాబ్ వచ్చాకే ఇప్పుడు మనకు ఉద్యోగాలు ఇవ్ వడంట వాళ్ళు అదేం రూల్ అసలా కాదు ఇప్పుడు గవర్నమెంట్ అంత ఎక్కువ తీసుకుంటుంది మరి మనక్ కే మనల్ని ఎందుకు అన్యాయం చెత్తంది మనమేమో రాసుకుని సవలేము చదివి సవలేము
అది అవ్వదు
కాదు ఇప్పుడు నేను రాయగలను ఓకే కాదనట్లా చదువుటాకి టైమ్ సరిపోదు
అవును
అసలు ఏం చెయ్యాలో నాకు ఏం అర్థం కాట్లా
కానీ జాబ్ రావాలి కదా జాబ్ రావా రాకపోతే ప్రాబ్లెమ్ ఏ
ఉహూ అవును
పోని లాప్టాప్ వుంటే ఒకందంతో ఏదో ఏదో ఒకటి చేసుకోవచ్చు
అవును లాప్టాప్ కొనుక్కుంటా కన్నా మని కా కావాలి
కావాలి ఒకొక్కటి డబ్బే వేలు
అవును నాది సేమ్ ప్రాబ్
మన దగ్గర అంద అన్న అన్న దగ్ వీల్లేదు
అవును స ఏం చే ఏమన్న అదే ప్రాబ్లం అదే ప్రాబ్లం
కొంద కొంతమందికి లాప్టాప్ ఉన్నా గానీ జాబ్కి రావట్లేదు
ఏం చెప్తాం ఏంటో అలా అయిపోయింది ఏమోనే మొత్తానికి మూడు వేలు రూపాయలు అయినయి ఇప్పుడు ఈ జాబ్కి పెట్టాలంటే మూడు వేలు రూపాయలు అవుతయి
వత్తదో రాదో కూడా వత్తదో రాదో కూడా డౌట్ఏ
అవును
ఉహ్ ఏ మీకు ఫోన్ చేస్తే చక్కగా ఒక అమ్మాయి వచ్చింది ఎంత బావుందో నీకులాగాని నో ఫ్రెండ్కి ఫోన్ చేత్తే